హలో
చెప్పండి
చెప్మా
ఏం చేయట్లేదు ఖాళీ ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయిందండి ఖాళీగానే ఉన్నాము
కేక్ ఏం తిన్నారు
హా ఏంటండి
ఏం దిన్నారు
కరీస్ ఈ రోజు ఇగ ఫిష్ అండి
ఆ ఫిష్
హ్మ్
బాగుందా ఫిష్ కర్రీ
ఆ చిన్న చిన్న ఫిష్ ఆయి చిన్నయి
చిన్న ఫిష్ అవునా మాది కూడా ఫిష్ ఏ నండి ఈరోజు
అవునా ఎక్కడ మీకు ఎక్కడ దొరుకుతాయండి హైదరాబాద్ లా
అమ్ మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ దగ్గర
అక్కడి నుంచి పంపించారా అండి
ఆహా లేదు నా దగ్గర కాదు
ఆ హలో హలో
హలో
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు ఇంకా
ఏం లేదు టీవీ సీరియల్స్ చూస్తామండి సినిమాలు చూస్తున్నాము
ఏం సీరియల్
సీరియ అవి కంప్లీట్ అయిపోయినాయి ఇల్లు ఇల్ల పిల్లల అయిపోయింది కార్తీక దీపం అయిపోయింది శైతాన్ అనే సినిమా శైత తానని సినిమా చూస్తున్నా
సైతాన్ ఎందులో ఇప్పుడు న్యూ మూవీస్ ఏమున్నాయ్ అసలు
న్యూ మూవీస్ ఏం లేవు గాని ఒక ఫ్యామిలీ పిక్చర్స్ అట్లాంటివి చూస్తాను
ఇలా పో న్నానా బో
అ ఏంటండి
పివలో విస్తున్నారా పోలా విస్తున్నా జి ఫైవ్ ఫ మీ ఎ మ ట్లే రీచార్జ్ జేస్తరా
ఆ చేస్తామండి
ఎంత చేస్తారు
సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ హండ్రె సిక్స్ సిక్స్టీ సిక్స్ అన్న చాలా రకాలుగా మంత్లీ మంత్లీ అంత వస్తుంది
అవ్నా మికు వైఫై కుడా ప్రి వాస్తాది కధా ఆ వచ్చా
ఆ రోజు ఇకా
ఏ మూవీ వస్తున్నారు
షైతా అనే సినిమా చూస్తున్నా
స సార్ మూవయా
ఆ
సైతన్
శైతాన్ శైతాన్ తాయ్తాన్ గధు శ్రేష్ ఐత
సయ్ ఆ ఎవరు హీరో
ఎవరు అందరు కొత్త కొత్తళ్ళు ఉన్నారు అండి
కొత్త కొత్తగా అంటే మొత్తం హైద సంబంధించేను మ్ ఇంత ఏం చేస్తున్నారు అందరు అందరు బాగున్నారా
ఆ ఓకే అండి
అ పిల్లలు స్కూల్కి వెళ్ళారా నెట్వర్క్ ఏమైనా ఇష్యూ ఉందా మీకు
ఆ ఏం లేదు కానీ ఒక టాపిక్ గురించి చెప్పలి
ఏన్ టాపిక్ కు మూవీస్ గురించి చెపాండి యవన్ మువి చుస్తున్నారు ఏ చుస్తున్న
వస్తున్నా ఆ ఓకే బాగుంది అంత అ ఏందో వెరైటీ మాటలు మాటలు టోర్ టి వాళ్ళ మా వాళ్ళ పేదరికం గురించి వాళ్ళ పేదరికం గురించి చిన్నప్పడు నుంచి వాళ్ళ కష్టం తర్వాత గురించి చూస్తున్నా
అవునా
దాన్ని చూసి అతను వెరైటీగా మారుతాడు అన్నాడు సీరియలు ఇల్లు ఇల్లాలు పిల్లలండి
కొడుతా
హరర్ చూడను కానీ ఇది ఆ అయిపోయింది ఇల్లు ఇల్లాలు పిల్లలు అయితే మస్తు జోక్స్ ఉన్నాయండి అది చూస్తే మన ఫ్యామిలీసే గుర్తొత్తది అరునత్తయ్య వాళ్ళ మా మా చిన్నత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ గుర్తొత్తది సీరియల్ చూ్తే
ఓహో ఎందుకంత కుట్కోడ ఉ
వాళ్ళ అంత అంత జోక్స్ అండి వాళ్లు వే సేమ్ ఇగ ఎలా ఉంటుందో అలా ఉంటది వాళ్ళ ఇష్టం
అవునువును ఆ సీరియల్ మస్త్ కామెడీ ఉంటది నేను కూడా చూస్త కామేడి ఉంటపోతే
సేమ్ ఇగ ఇవాళ ఆ స్టార్ట్ అయింది
టైమింగ్స్ పెడతరు గా ఇక
ఇక హాలిడేస్ ఎంజాయ్ చేయాలి ఇక
ఉ ఎప్పుడు ఎంజాయి చేయరా ఇంక హాలిడెస్ం
హ చెప్పండి మీరు వస్తారా హాలిడేస్కి ఇక్కడికి
హాలిడేస్ హాలిడేస్ మాదు
ఆ బాగానే ఉన్నాయండి బయటికి వెళ్తే తెలుతది ఇంట్లో ఉంటాం కాబట్టి మనకు తెలవట్లేదు కాని బయటికి వెళ్తే దాని గురించి తెలుస్తది టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ బయటికి వెళ్తే కత ఇంక స్టార్ట్ అయితది ఎండ ఓ మస్తు ఎండా ఇంట్లో సల్లగానే ఉంటదండి మా ఇంట్లో
చూల్యానే నో ఏ సి గాలా ఆహా
ఆ
తెలిసే ఉంటది ఇక్కడ ఇడ ఇక్కడ కూడా ఎండలు బానే ఉంటయి గని
మీరు ఏసీలో చేయమంటారా మీరు వర్క్ ఉ అప్పుడు అయితే మీకు ఓకే పర్లేేదు
ఆ బట్ నేను బెట్టుకొను నాకు ఏసి పడదు
ఆ
ఆ చల్లగే ఉంటాయి మాకు కూడా
ఉ ఉ ఇంకా బయటికి వెళ్తేనే ఎండ వాతావరణం తెలుస్తది లేకపోతే
హ్మ్ నేను బయటికి వెళ్ళేటప్పటికి ఎండ అయిపోయిది గ్యాస్ వస్తుందా
గ్యాస్ ఫిఫ్టీన్ డేస్ అట మాక్సిమం టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది
బుక్ చేసిన తర్వాతకి
హ్మ్ మేము బుక్ చేసినాము ఒక ఫైవ్ ఆ సిక్స్ డేస్ అయితాంది
హ్మ్మ్ కంప్లీట్ అయిందా మీకు
ఇంకాగా అయిపోవు అది అయిపో వస్తుందనే ముందే బుక్ చేసి ఉంచిన ఆ టైం వరకు అలా అందుకు టది అనేసి బుక్ చేసా ఆ గ్యాస్ లో కొరకు కూడా పే పేమెంట్ ఇచ్చి చేపిసి ఇ కావాలి అన్నట్టుగా కూడా అంటున్నారు
ఏమౌంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ ఉందని కూడా వొస్తున్నాయండీ మొత్తం షార్టేజీ అయిపో పోతునయాంట అన్ని
పెట్రోల్ బంక్ కు కూడా
పె హ్మ్ పెట్రోల్ బంక్స్ అన్నీ క్లోజు
ఎట్ల మరి
ఇట్లాంటె అందుకే కదా అన్ని క్లోజ్ చేస్తారు
జనాలకి ఇబ్బంది కాదు ఇబ్బంది కాదు
హ బందే అవుతది మరి డైలీ ఆఫీస్ లో వెళ్ళే వాళ్ళకి
ఆ
జర్నీ చేయాల అంటే మస్తు ఇబ్బంది అవుతది ఇక్కడ ఇక్కడయితే ఫుల్ లై పెద్దలైన్ మార్నింగ్ టెన్ కెల్తే ఈవనింగ్ త్రీ వన్ త్రీ టూ అయితుందంట బయటకి వచ్చేసరికి పెట్రోల్ బంక్ లో వచ్చి
దేనివల్ల అయితంది మరి ప్రాబ్లం
ఇప్పుడు యుద్ధాలు జరుగుతునన్నాయి కదా ఇరాన్ లో సో మనకి యుద్ధం జరుగు ందిదాలో
ఆ ఆ
ఆ వాళ్ళు మనకి అంటే పంపియకుండా సముద్రం నుంచి వస్తాయిగ మనకి ఏది రావాల అలా పరా సో బాంబులు వేస్తున్నారు అన్నమాట రాకుండా ఏదైతే పోకుండా
ఆ ఓకే అందుకే ప్రాబ్లమ్స్ అయితనయ
ఆ అందుకు ప్రాబ్లమ్స్ అయితే మొన్ననే ఒక చయితే రిలీజ్ అయింది మరి కొన్ని తన్నుల గ్యాస్ వస్తుంది మనకు దగ్గరలోకి వచ్చింది అన్నట్టుగా విని చూశా నేను
గ్యాస్ ది అయిపోయింది కాగానీ పెట్రోల్ సంబంధించింది పుర్ణమల్
ఆ గ్యాస్ సెటైఅయితే మల పెట్రోల్ పెట్రోల్ అంటే మాక్సిమం ఔట్ కొంచెం ఎందుకంటేడైలీ లెవక చాలా ఇంపార్టెంట్ స లాంగ్ జర్నీ అ ట్రాక్ రోల్ కూడా ఫుల్ ఫుల్ మనీ తీసుకుంటున్నారు డబల్ మనీ పే చేయళ్సీవస్తుంది
అ ఆ రేటు కూడా ఇ పెరిగింది గ్యాస్ ధరలు కూడా వె రిగినయ్ నైన్ ఎయిట్య ఎంతో అంటున్నారు
టూ ఫైవ్ అంట కదా కుల్ళగా బయట తీసి
బయట తీసుకుంటే అంత మనం బుక్ చేసుకుంటే అందుకే మనంటే నా ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ లో తీసుకుంటే అయిపోతుంది ఇగ ఆ టై లో
హ
నింపుక ఉంచుకుంటే టైంకి అవసరం వస్తుంది
హ అవునవును నింపుకొని ఉంచుకుంటే టైం పెద్దిలేదని ఈ లోపు ఈ గా లో మొత్తం సెట్ అయిపోయింది అని అంటున్నారు మరి ఎక్కడ సెట్ అయిందో అది ఎన్ని రోజులు అవుతాదో ఏమో
ఇప్పుడు వెళ్ళాలండి డ్యూటీకి మరి
ఆ లివ్ హాలిడేనె నా ఇగ
ఆహా లేదు రేపు శ్రీరామనవమి కదా
హ
శ్రీరామనవమి కి హాలిడే ఉండదు
మ్మ్ మీరు చేసే వర్క్ నర్సింగ్ సంబంధించిన వర్క్స్
ఆ నాది టీచింగ్ సైడ్
ఫోటోస్ అ నర్సింగ్ సంబంధించిన డాక్టర్స్ తో ఫోటో దిగారు
అది నర్సింగ్ సంబంధించింది కాదు స్టూడెంట్స్ మే మేడం అమెసి ఓ మేడం
హుమ్మ్ అంటే మీరిప్పుడు వా వ అంటే
హెడ్ ఆమె మ మా ఆఫీసు లో ఆమె హెడ్
ఆహ ఇప్పుడు స్టడీ పర్పస్ ఉన్నాయి కదా, మీరు జాబ్ చేద్దని పోయారా లేకపోతే స్టడీ పర్పస్ నా చేసేది.
జాబ్ లాస్ట్ అది కాదు నేను చేసేది జాబ్
ఓకే ఒ
మ్మ్ హ్
సరే ఇంకా మరి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటది ఇంటర్మీడియట్లో,
ఇంటర్మీడియట్ లో ఏ సబ్జెక్ట్ అంటే వాళ్ళకి పర్సన్ కి ఏది పాసిబుల్ గా ఉంటే అది ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది బైపీసీ ఆర్ ఎంపీ సీ. ఇప్పుడు మ్యాథ్స్ బాగొచ్చు చెయ్యగలుగుతది ఇంట్రెస్ట్ ఉంది మ్యాథ్స్ మీద అంటే మ్యాథ్స్,
మనకి ఇమ్మీడియట్ గా ఒకవేళ జాబ్ కావాలంటే ఫస్ట్ ఏది చదివితే బాగుంటంది టైమింగ్స్ టైమింగ్స్ దానికి ఎక్కువ కేటాయించచ్చు ద తక్కువ టైమింగ్స్ పడతదీ
ఆ ఎక్కువ టైం పడ టైం అంటూ ఏం లేదు మన చదివేదాన్ని బట్టే ఉంటది ఇప్పుడు ఏది తొందర రావు జాబ్స్ దేనికైనా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతాది స్టడీ కంప్లీట్ గావాల అంటే ఎంపీసి తీసుకున్న అంతే ఉంటది బైపీసి తీసుకున్న కూడా అంతే ఉంటది
అదే నీ ఎంపిసి దాంట్లో చేరిపిద్దామని చేపిద్దామని అనుకుంటున్నాను
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలీ పర్సన్ చదివే పర్సన్
ఆ పర్సన్ కి ఏఐ సైన్స్ మీదనే ఉంటది కానీ కాకపోతే వద్దు అనేది ఈ తొందరగా ఓకే